హలో బాగున్నారా అండి
బాగున్నార్
హా బాగున్నాం అండి తిన్నరా
తిన్నామండి మీరు తిన్నారా
నిన్న ఏం చేస్తున్నారు
ఏమి లేండి మీరు
ఏం లేదు మా అమ్మ వాళ్ళు ఇప్పుడే మొక్కజొన్నలు కొడుతున్నారు అనమాట అంటే తీస్తున్నారు వాటిని ఒక గింజలు వేరు చేేస్తున్నారు నేను కూడా మా అమ్మ వాళ్ళకి సహాయం చేస్తున్నానండి దాంట్లో మీకీ మొక్కజొన్నలు అంటే తెలీదా అండి మనం మన మా డాడీ వాళ్ళు తెలియద అండి మనం మా నాన్న వాళ్ళు మా డాడీ వాళ్ళు పండిస్తారండి మొక్కజనను మా చిలకలు ఎలా అంటే ఫస్ట్ భూమిని దున్నుతారండి ఎలా అంటే పిట్ ఆ నల్ల భూమి ఎర్ర భూమి అని ఉంటాయంండి నల్ల రేగడ భూమిని అట్లాంటి అన్నీ దున్ని విత్తనాలు వేస్తారంండి మొక్కజొన్న విత్తనాలు వేసి వా నీళ్ళు నీళ్ళని పరుస్తారు పారసేప్పుడు అవి అవి తీసుకొని శక్తిగా మారి మనకి మొలకలు వస్తాయి మొలకలు వచ్చినప్పుడు అలాగే వర్షం కూడా పడ్డప్పుడు అది హెల్ప్ దానికి హెల్ప్ అవుతుంది అట్లాగే మనం కొన్ని పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేస్తా వాడతారునమాట వాడడం వల్ల అది ఏనుకొని మనకి మొక్కజొన్నలు ఇస్తాయండి ఆ మొక్కజొన్నలు మనకి ఎక్కడెక్కడ యూస్ అయితయో మీకు తెలుసా అండి
తెల్వదండి
అవునా మనం ఇవి తింటాం కదండడి కార్న్ఫ్లెక్స్ అని అక్కడ ఆ కోళ్ళు కోళ్ళ వ్యాపారంలో అక్కడ కూడా వాడ
వాళ్ళకి కూడా వేస్తారండి కోళ్ళకి
ఆ ఫుడ్డు లెక్క దానా లెక్క ఇస్తారండి వాటిని కూడా ఆ అవునండి మీరి ఇంకేం మీ అమ్మ వాళ్ళు ఏం పండిస్తారండి
పొలం కోపిస్తున్నారంండి
అవునా ఎలా చేస్తారు మీకు తెలుసా
తెలుస అండి ఏవుందండి దున్నత్ తరుదున్ని ఓణీలు పెట్టి
ఆ మాట్లాడండి అవునా మీకు ఎన్ని నెలల తర్వాతకి భూ పంట వస్తారంండి చేతులకి
త్రీ మంత్స్ మూడు
అవునా నేనేమో ఆరు నెలలు అనుకున్నా అండి మా అమ్మ వాళ్ళు ఆరు నెలలు చేస్తారు అయితే వాళ్ళయితే
అవునా అండి
ఇంకా ఏం కూర వండుకున్నార అండి మీరు
కోడుగుడ్డు కూరు వండుకున్నా అండి మీరు
మా దగ్గర మా అమ్మ బుడ బుడకాయ అంటే తెలిసండి బుడకాయ టమాటో అండ్ ఆ ఉల్లిగడ్డలు వేేసి మంచి కర్రీ చేసిందండి చాలా బాగుందండి మీకు ఎగ్ కోడిగుట్ కర్రీ ఎలా చేయాలో తెలుసా అండి
ఓ మమ్మీ చేసిందండి
మీకు తెలుసా ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఐ మీన్
ఆ మీరు చెప్పంండండి
చెప్పండి మీ కూర కదండి అది
చేయను మా మమ్మీ చేస్తందండి
అవునా నాకు తెలిదండి
మీరు పొలంకి వెళ్తారా అండి
పొలంకి నేను అప్పుడప్పుడు వేసవిసెలులో వచ్చినప్పుడు వెళ్తామండి మీరు వేసవి సెలవల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి
ఏం లేదండి నిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినాండి మొన్న గుడికి వెళ్ళినామండి
అవునా ఎగ్జిబిషన్లు ఏమేమి ఉన్నాయండి
అన్నిీ ఉన్నాయి రంగుల రత్నం అన్నీ ఉన్నాయి అండి కొలంబస్
అవునండి ఎలా ఎలా ఎక్క మీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారా మాకు కూడా మేము కూడా ఒకవేళ ఉంటే మేము కూడా పోతాం కదా అనిషి
కొలంబస్ ఎక్కినప్పుడు భయమైందండి చాలా భయం
అవునా
కానీ ఎంజాయ్ మాత్రం బాగుంది అక్కడ మంచిగా ఉందండి నైట్ మంచిగా ఉంది తిరుపతికి వెళ్ళారండి మీరు
ఆ తిరుపతికి వెళ్ళామండి నేను మా అక్క వాళ్ళ పాపల పుట్టింటికలు దీనికి వెళ్ళిన న మండి అప్పుడు నేను మా మేనత్తగారు వాళ్ళ పిల్లలు మా మామయ్య మా అమ్మ మా తమ్ముడు మా అక్కయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త అందరం కలిసి వెళ్ళామండి చాలా మంచి అనుభూతి అండి అదైతే అసలుకి చెప్పలేనండి మాటల్లో ఆ బావ ఎక్కడికెళ్ళ అందరితోటి గొడవే అండి అసలు అమ్మో అనిపించిందండి ట్రైన్ లో ఒక అతంతో గొడవ పడ్డారుడి మా బావ గారు అసలు ఫుల్ భయం వేసిందండి ఫుల్లు నవ్వచ్చు చింత నకాన నవ్వకూడదు కదా అండి
అవునవుద్
అవును చాలా అయింది ఇంకా కానీ దేవుని దర్శనం బాగా చది త్రీ డేస్ మూడు రోజులు వెళ్ళామండి బాగా ఎంజాయ్ చేశామండి అవునండి ఫుడ్ ఫుడ్ అక్కడ ఫుడ్ బాగుందండి ఆ బాగుంది ని ఇంటి దగ్గర నుండి మా అత్తయ్య మా అక్క వాళ్ళు తీసుకెళ్ళారు వాళ్ళతో అవే తిన్నాం ప్లస్ అక్కడ దేవుని దగ్గర మళ్ళీ ఫుడ్ పెడతారు కదండి అది కూడా తిన్నాం మంచి ఉంది ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి కానీ దర్శనం మేము ఫ్రీ దర్శం ం క వెళ్ళినా మొత్తం వన్ వన్ డే ఒక రోజు కంప్లీట్ గా పట్టిందండి వాకింగ్ నడవడిక లాస్ట్ త్రీ కో ఫోర్ కో దర్శనం అట్లా జరిగింది బాగా జరిగిందండి మంచిగా దేవుని చూసినాం ఒక చిన్న లడ్డు ఇచ్చి చూడండి ఒక సాటిస్ఫాక్షన్ ఉండదండి ఆ లడ్డు తిన్నప్పుడు
మేము వెళ్ళాలిండి వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళరు ప్లయగా
అవునా
ఎంజాయ్ చేసి రండి అక్కడ ఇక
చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది చాలా బాగా ఎంజోయ్ చేశామండి చాలా బావుంది ఇంకా అక్కడ మేము గాజులు కొనుక్కున్నాం నక్లెస్లు అవన్నీ కొనుక్కున్నాం చాలా బాగా చాలా రేట్లు కూడా ఉన్నాయండి అక్కడ కానీ నేను బస్ వెళ్ళాను ఫస్ట్ టైమ్ అంది బస్ కి వెళ్ళాను కాకపోతే నాకు మెట్ల మెట్లకి వెళ్ళడం ఇష్టం
అప్పుడు రే ఫుల్ మంది ఉన్నారనుకుంటా కదండి
చాలా మంది ఉంటుండే అప్పుడు మేము పోయినప్పుడు అవునెప్ ఇప్పుడేనా అక్కడ చాలా మంది ఉంటారండి
ఇ ఏ ఫేమస్ అండి ఈ టెంపుల్ ఇగ
అవునండి మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ లాగా వస్తుంది సౌండ్ లాగా హ్మ్ అవునండి
ఇప్పుడండి
వస్తుందింటిలో
అయిన వస్తుందా ఆగండి ఇప్పుడండి
ఆ లేదండి ఇప్పుడు తగ్గిపోయింది మీ అమ్ అమ్మవారు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పొలం పొయ్యిర్రు
పోలం కి ఎల్లిర్రా ఎండలు బాగా కొడుతున్నాయి
అవునండి ఫుల్ ఎండలండి
అవును తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండలు మనం
ఒక్క వర్షం కూడా వత్తలేదండి
ఏంటండి
ఒక వారం కూడా వస్తలేదండి ఎండ
ఆ ఈ మూడు రోజులు అయిపోయినాంక ఇగ వానలే పడతాయి అనుకుంటా అండి, జూన్ స్టార్ట్ అయిందంటే ఇంగ వానలే వడతయ్.
మీరు ఎంజాయ్ చేస్తున్నారండి ఇంటికాడ ఏటైనా వెళ్ళాలా ట్రిప్కి ఈ మధ్యలా
వన్నీ మా ఇంట ఉంటా ఉండవండి ఓన్లీ ఆ గుడు గుడుల కెళ్తాం, ఈ ట్రిప్ లాంటే ఇట్లాంటి ఏం తీసుకెళ్ళరు మా నాన్న వారు మా నాన్నగారు.
అంటే దైవభక్తుల అండి మీరు
దైవభక్తు వెంకటేశ్వర స్వామి అన్న, గణేష్ అన్న, గణేషుడు ఇవన్నీ టెంపుల్స్ కెళ్తాం కానీ ఇంగ ట్రిప్పులు వెకేషన్స్ కి అయితే వెళ్ళలేదండి. మా అక్క వాళ్ళు వెళ్ళారనుకుంటా నాకు తెలిసి మేము వెళ్ళలేదు ఇంకా,
వెళ్ళండండి ఎంజాయ్ చేయండి సమ్మర్ అయిపో
కానీ సమ్మర్ బై ట అడుగు పెడితే అసలు వామ్మో ఎండ చాలా ఘోరంగా ఉందండి అసలు తట్టుకోలేకపోతునం ఆ ఎండ కి అసలకి
అవునండి
అవును చాలా ఘోరంగా ఎండ వస్తుంది. అసలకి వడదెబ్బ పక్కన వాటర్ బాటిల్ లేకుండా బయటకి వెళ్ళొద్దు, ఆ వాటర్ బాటిల్ కూడా ఆ ఎండకి దెబ్బకి వేడిగా అయిపోతాన్నాయి అసలుకి.
కుండలో పోసుకోండండి బా బాగుం టయ్ కొంచెం నీళ్ళు సల్లగానే
కుండలనే పోసుకొని తాగుతున్నాం, కానీ బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు ఒక్ ఒక కొబ్బరి నీళ్ళన్నా లేదన్నా ఏదో ఒక జ్యూస్ మన చేతిలో ఉంటేనే మనం బతుకుతాం, లేకపోతే ఆ ఎండకి ఆ హీట్ ఎంత వాడ దెబ్బ తాకుతుంది. నేను నిజంగా రీసెంట్ గా ఒకటి చదివానండి వడదెబ్బకి ఒక మనిషి చనిపోయానన్ టట్టు చనిపోయారట.
అవునండి
చాలా ఘోరం అండి ఎలా ఘోరం కొడుతున్నాయో నాకైతే మాది ఇంకా ఘోరంగా వేడి ఉందండి మా సైడ్ అయితే
చెట్లు లెవ్వ్వ అండి ఇంకా చెట్లను పెంచుకోవాలండి గాలి వస్తాది
అవును మన అమ్మ వాళ్ళు విన్నారు కానీ చెట్లలు పెంచుకుంటే చాలా మంచిది మా ఇంట్లో ఒక వేప చెట్టు ఉందం ఆహ్ వేప చెట్టు కిందనే కూర్చుంటున్నాం ఏదనా పనులు ఉంటే అక్కడే చేసుకుంటున్నాం ఇంకా ఆహ్ వేప చెట్టు ఉంది కాబట్కే మేము ఆ ఎండకి తట్టుకోగలుతున్నాం లే లేకపోతే అస్సలు వామ్మో అసలు చాలా కష్టం అండి
అవునండి చెట్లను పెంచుకోవాలండి
ఆహ్ మీ దగ్గర ఉన్నాయంండి చెట్లు
మా కాడ కూడా ఉందన్నాయి చింత చెట్టు ఉంది యప చెట్టు ఉంది అన్న ఉన్నాయి అక్కడనే కూర్చుంటాం అండి మేము కూడా
కూర్చొని ఏం చేస్తారని మంచిగా ముచ్చట్లేపెట్టుకుంటారా అండి
ముచ్చెట్లు పెడతారండి ఆహ్
అష్ట చెమ్మా వావ్ బావుంటది అష్ట చెమ్మ నాకు కు చాలా ఇష్టం అండి
కదండీ
అవునా అండి ఏ మీ అష్ట చెమ్మా ఎలా ఆడల్లో పచ్చిసేలా ఆడలో తెలుసా అండి
తెలుస అండి
ఆహ్ చెప్పండి
దసుత్ త్రీసుయాన్నీ ఉంటాయండి దస్కి పది త్రీస్కి థర్టీను అట్లా ఉంటాయండి టీమ్స్ టీమ్స్ ఆడతారండి ము ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఇద్దరు ఆడొచ్చు ముగ్గురు ముగ్గురు ఆడొ
అవునా అండి
హమ్
అలావా ఆడుకుంటూ ఉండారా
హమ్
గేమ్
బావుంటదండి ఎంజాయ్మెంటే ఉంటదండి
అవునాండి నేను నేర్చుకోవాలి ఆట అలాగే అది కూడా ఆట ఆడాలి బాగా నాకు అష్టా చమ్మా ఆడడం అంటే చాలా ఇష్టం అ చెమ్మాడేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు ఏడా అండి అసలుకు ఎవ్వరు లేరు అయితు అట్లానే ఉంటుండేండి సరే అండి మరి
ఊమ్ సరే అండి